నీ దగ్గరనే సిగ్నల్ ప్రాబ్లం రా ఇక్కడ మా దగ్గర బానే ఉంది.
నా దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఏం లేదు వైఫై మంచిగానే ఉన్నది సిగ్నల్ మంచిగానే ఉన్నది.
సర్వర్ డౌను ఉంది కావచ్చు మరి
కావచ్
మరి ఇప్పుడు నేను చేస్తే కనెక్ట్ అయిందిగా.
అదే ఆలోచిస్తున్నా నేను గూడ
ఒకసారి అన్న వచ్చినంక అన్న దాన్ల కెళ్ళి చేసి చూద్దు తీయర
ఆ సరే ఏం చేస్తున్నావ్
ఏం లేదు రా అన్నం తింటున్నా
ఏం కర్రీ ఫేవరేట్ కాయనా
లేదు ఆనియన్ ఎగ్
ఆనియన్ ఎగ్గా
ఉమ్ అన్న ఇక్కడనే పనిచేస్తుంది. ఆ షాప్కు పోదాం దా అంటే వచ్చిండు. తిన్న తర్వాత వచ్చిండు. ఎగ్స్ తీసుకొచ్చిన.
యా
కొందరాళ్లు ఉప్పేసి కారమేసి అదేసి యిదేసి తింటారు నేను తినను.
నెంగూడ తింట ఉప్ కారమేస్కోని నార్మల్ గా తియ్యగైతే ఏమన్ వింటప్పుడు లేదు కర్మ యి పుల్ల చెట్టుయ్యే మా ఇంటి దగ్ గ రున్నాయి
పచ్చడికాయాలు గదా అవి
మొన్నొచ్చినప్పుడు నేను క్యాష్ ఇట్స్ ముగ్గురం కట్ చేసుకొని పెట్టుకొని తిన్నాం సగం దిని ఇగ పడేసినాం పుల్లగున్నాయ్
నేను దినను పచ్చి కాయలు దినను నువ్వు ఏమైనా మంచిగా అది సగం సగం పండి సగం సగం ఉంటది గదా అట్లా గూడ దినను అది ఏమైనా పూర్తిగ కంప్లీట్ గా పండితేనే దింట
తా ఇట్లా గూడ ఉందా
ఊమ్ అసంటిది ఇగ కురెట్ట తింట కొంచెం ఎందుకు అది వింత వింత స్మెల్ వతుందిరా
నాకు అట్లా ఏమనిపేదు ఇవి నాకు నేను పండిన వాటికంటే పచ్చివే ఎక్కువ తింటా పండనే కూడా ఇష్టమ వెళ్లే కాని దానికంటే పచ్చాయి ఎక్కువ ఇష్టం
పచ్చివి చిన్నప్పుడు తినేది కని చిన్నప్పుడు నేను ఒక ఐద ఆరు తిని నాకు పచ్చివి ఒక సీజన్ నా ముక్కు మీద గడ్డ అయింది కోస ముక్కు మీద
అ
అందరు అన్నారు మామిడికాయలు తిన్నందుకే అయింది పచ్చి మామిడికాయలు తన్నందుకే అయింది అన్నారు
అట్లా భయపెట్టేసరికి నేను లాక్డౌన్ లా మా తమ్ముడు మామిడి కాయలు తీసుకొచ్చిండు అప్పుడు మామిడి కాయ పులిహోర ద్దామని దాన్ని తీసినా సోన చూసుకోకుండా ఇట్లా కన్ను మీద పెట్టుకునేసరికి కన్నుకి ముక్కుకి అంతా అది వచ్చింది ఇట్లా పుడులాగ అయింది
అమ్మ గోరంగా అయితుది అది
కొన్ని రోజులకీ మా మామ పెళ్ళుంది ఇగ తోలంది ఇట్లవి
అయ్యో
దమ్ ఇట్లెండి ఇట్లా ఇద ఉందెబ్బ దాకనా
ఎవరు మీ చిన్నమామనా
ఆ అ మా చిన్నమామ పెళ్లుండే అప్పుడు
గురు దరబ ఎతే ఏది
ఆ అయనది
మామిడికాయలు తింపడానికి పోదు కాని మామిడికాయలు తిన ఆ పొరా వాళ్ళందరరు పచ్చకాయాలని పలగొట్టుకని తింటాారు
ఏ మరక్కడ తోట వాళ్ళు
ఏమనారు వల్
అంటే పనికొచ్చారు కాబట్టి ఒకటి రెండు ద అంతకంటే ఎం తింటారు తీ అనుకుంటారు కావచ్చు
వాళ్ళు తెంపేటప్పుడు కాయ కొంచెం కూడా మరుకుండొదురా
అవును అంటే మీరు ఇట్లా తెంపినాక మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తారా
ఆహా తెంపినాక క్లీన్ చేసాడు కా
ఓహో అ అదేదన్న మట్ మరకం ఉండద్దా బ్లాక్ గ సొన గారి కూడా ఇట్లాయితది
ఆ సోనగారి నల్ల మచ్చలు మళ్ళా ఇంకా ఏమంటారు వాటికి దెబ్బలు గిలి కొంచెం కొంచెం బగి కింద పడితే పగులుతాయి కదా అట్లాంటి అన్నారు అట్లాంటివన్నీ ఏర్ పడే
అయ్యో
అవి అన్నీ తింటారు ఇగ పోరగాళ్లు
మా చెట్టుకు కూడా కోతులు చెట్లు ఉపుతాన్నయి గాని అయిదే ఒకట ఒకటి రెడ్డ తాకి నల్లగా సొనంత కారుతుంది నల్లగా అవుతున్నాయి మాడికాయలు
ఆ కాయలన్నీ నల్లగ అయితాయి అట్లానే కాయ అట్లాంటి కాయలు కొనరు అసలు
అవునులే కొనరట్లు
ఇగ అవి బలగొట్టుకొని తింటారు
బయట వెట్టినా కూడా ఎవరు కొనరు గదా మళ్ళా వాళ్ళకే లాసు
వాళ్ళకే లాసు ఎవరు గొనరు ఎవరు తీసుకోరు కాయలు రేట్ తక్కువ పోతాయి ఆ ఒక్క కాయ డబ్బలు కనబడ్డా కూడా మొత్తం లోడ్ మొత్తంలో ఒక్క కాయ అట్లు ఉన్నా కూడా అన్ని అట్లనే ఉన్నాయంటాడు వాడు
అట్లనే ఉంటది ఇగ వాళ్ళు కాంట్రాక్టర్స్ అంటే ఎట్ల ఉంటది ఇక రేట్ తక్కువ వేయడానికి ఏదో ఒకటి చెప్తారు వూంకనే
పోరగాళ్ళు ఏం చేత్తారు వచ్చేటప్పుడు పేపర్లు ఉప్పు కారం బోసుకొని వత్తరు
అంత పైప్ల్యాండె
పగలగొట్టుకొని తింటరు ఇగ నేను దేంట్లో పెట్టుకొని తినను ఉప్పు కారం జామకాయలలో కూడా దిన్ను
నేను జామకాయలో ఎక్కువ దినను గానీ అసలు మామిడికాయలో గూడా ఎక్కువ తినను పుల్లగ ఉంటే దింటా ఉప్పుకారం పెట్టుకని
నేను మా బాబాయొల్ల జామన్ చెట్టుకుండే జామకాయలల్లో చెక్కర ఏసుకోని దింట
నేను అసలు ఏంది ఏసుకొని దిన్ను నాకసలు ఫ్రూట్సే దినను నేను దినేసి ఫ్రూట్స్ వల్ల అంటే. ఇగ మామిడికాయలు జాంకాయలు సీతాఫలాలు
జాంకాయలు ఫుల్లు దింటా నేను మా ఇంటి చుట్టూ జాం చేట్లే
ఆనియన్
జమకాయలు దింటా ఇగ సీతాకాలళం చేట్టు మా ఇంటికన్నె ఉంది మామిడికాయలంటే కామన్ సపోటాలు దింటా
అవును సమ్మర్ స్టార్ట్ అయింది గా ముూంజు కాయలు స్టార్ట్ అయినయ
ఇంకేడా ఇప్పుడేనా ఇప్పుడే చిన్న చిన్న పిందెలు ఉంటాయి
అవునా కొన్ని కొన్ని దాట్లో ఇప్పటికి అయ్యే ఉంటాయి కొందరు ఊర్లలో అయితాయి అవి
ముంజకాయల కంటే ముంజకాయ దీపావళి టైమ్ లో అవి గేగల అయితాయి జూడు
నేన్ చిన్నప్పుడు మస్త్ తినేది
అవి బాంటయి నేను ఇప్పటికి దింటా
నేను ఇప్పుడు తినట్లేదు లే గాని చిన్నప్పుడు మా ఇంటి ముందే ఉండ అది థాటి చెట్లు మా ఇంటి దగ్గర ఇప్పుడు మా ఔస్ ఉంది గదా దాని ప ఇవ్వుడు మామిడి చెట్టు పక్కకు ఉండే అప్పుడు
ఇప్పుడు గూడా ఉన్నాయి గా కొంచెం అటు సైడ్ కాల్వ సైడు
కొంచెం అటు ఒక్కటి ఉంటది లేగ కానీ చెడప్పుడు ఉండేది ఆవిటిని ఎవ్వరు తెంపకపోయేది అన్నట్ట అందులో పాములు ఉన్నాయి ఇట్లా పె ఇట్లా వేస్ట్ తాడిచేట్లు ఉంటాయి ఇట్లా పెరిగి పెరిగి పెరిగి ఇట్లా బాగా
ఆ ఓకే ఓకే అర్థమైంది ఉమ్
ఉమ్ అట్లా వాటికి ఇగ ముంజకాయలు కాసి కింద పడి గేగులు అయితుండే అక్కడ మా ఇంటి ముందట్నే ఉండేది కాబట్టి కూరగాయలు కూడా ఫుల్ వచ్చేది అటికెల్లీ
కానీ బాగుంటాయి రా ఈ నేను ఇప్పుడు కూడా చిన్న పొరగాళ్ళని మేము ఎత్తుకొనిపోయి వాళ్ళతోని ఏరించుకొని కొత్త కొటై వాళ్ళం కోటిస్తా నేను ఒకటి తింట
నేన్ అసలు తిన్నె తినన్ అలు అసలు ఎవరు తీస్ కరవట్లేదు ఫస్ట్ అంత ఎవరు తినట్లే
ఎవరు తీసుకురాట్లేదు కాబట్టి నువ్వు తినట్లేవు అంటే తినొద్దుని కాదు ఏదన్
లే చిన్నప్పుడు ఫుల్ తినేది కాబపోతే ఇగ అవి దొరకట్లేదు అంటే నేను అంత పర్టిలర్గా బయట్
ఆ అదే నేను నాకి ఇగా గుర్తుకోతే కతమ్ మా ఇంట పక్కనే ఉంటాయి తాడి చెెట్లు పోతా ఇగ తీసుకొచ్చుకుంటా మంచిగా తోకలు తోకలు ఉన్నాయని తీసుకొస్తా బాగా తింటా మంచూ ఉండే అవి
అవును బాగుండేది అప్పుడు టేస్ట్ మా ఫ్రెండ్స్ మేము అందరం వచ్చ మా ఇంటి దగ్గర సి చింత బుగ్గలు అంటరు గదా
తెల్వదుర
తెల్వద గిట్ల చింతాకాయ లక్కనే ఉం ది కాని అల్లా ఇట్లా బ్లాక్ అది ఆ అవయి అవి మయిట్ ఇంటి దగ్గరనే చెట్టుండేది మా ఫ్రెండ్స్ అందరు మా ఇంటికి ఒచ్చేది
ఐ తింటావ నువు
చిన్నప్పుడు తినేది ఇప్పుడు తిన ఇగ స్మెల్ వస్తదట మౌత్ స్మెల్ ఒస్తదట అది తింటే
కదా నేను ఆ ఎవరన్నా తినేటోళ్ళు నా పక్కన ఉన్నా కూడా నేను చుక్క తిట్టేది వాళ్ళన్ నాకు వామ్మో వామిటింగ్ వతది ఆ వాసనకి
అ తినట్లే మా ఇంటి పక్కన ఇప్పటి కూడా ఉంటది ఆ చెట్టు మా ఇంటి ఎన్కాల కాకపోతే అవి చెట్లు కాయలు కాయకపోతే ఇప్పుడు మేకలు వస్తాయి కదా వాళ్ళు కొట్టుకుంటారు
ఓహ్ గం గలీజ్ వాసన వస్తే రా అవి నేను చిన్నప్పటి నుంచి కూడా తినను సప్ప సప్పగా ఎట్లా ఉంటాయి మల్ల
చిన్న మ మాది మస్త్ తీయగుంటాయి కదా అలా రెడ్ పింక్ కలర్ ఇవ్ కూడా వచ్చేటివి
వైట్ టూన్ ఉంటాయి గ్రీన్ ఉంటాయి
పింక్ ఉంటాయి పింక్స్ తిక్ పింక్
కాకపోతే నేను ఎర్ర చింతకాయలు దినేది బాగును
తినేది స్కూల్లో ఉన్నప్పుడు అసలుకి అప్పుడే అన్ని చిన్నప్ ఇప్పుడే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తినడానికి ఏం లేవు నాకైతే
కొని దోర దోర చింతకాయలు తెచ్చుకొని తినేది
మేము కూడా మాకు స్టడీ అవర్స్ ఇట్ల పెట్టినప్పుడు ఆ వాష్రూమ్ బ్రేక్ అని అడిగేది అటు సైడ్ మా స్కూల్ దగ్గరనే ఉండేది చింత చెట్లు తియ్య ఉండేయి ఆకాయలు పోయి తెచ్చుకునేది
మా పోరగాళ్ళు ఏం తేకపోతె నిమ్మ కాయలు గూడ తినేది
ఓ నిమ్మకాయలు అస్సల్ అమ్మ
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ ఐతంది కదా వాటర్ మిలన్ గూడా ఉప్పుకారం రుద్ధి తింటండ్రు
చి పాడు
ఎంత రోతల్
మరి అ గల్లీజ్ ఎకపోతే షుగర్ ఏసుకొని తిన ఒక నయం కాని మరి ఉప్పు కారం అంటా గల్లీజ్ ఉంటది అది
ఉప్పు కారం ఏషి ఇంకా అలా నిమ్మకాయ విండి
రోత రోత చెత్తరు దాంట్లో పెప్పర్ ఏసీ
చి పెప్పర్ గూడా ఏస్తార ఇంకా
ఏది పడితే అదే ఏతారు
పెట్ ఇంకా కొనరు ఈ ఉప్పుకారం వేసుకున్నోళ్లు ఇంకేమేమి వేసుకుంటారు మసాలాలు నూనె అయి అన్నీ పోసి కూర కూడా వండెతంటున్నారు
వండుతారు ఒకామె వంటజేస్తరు జామకాయలు కూర
ఆ జాంకయాల కూరు బల్పల్ల కూరనా బిస్కెట్ల కూరనా అన్ని వండుతారు
జాలి జాలి గా ఉంది ఇట్లే ఉండు మళ్ళీ చేస్తా
ఆ